హలో
హలో
హలో
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బావున్నారా
బానే ఉన్నామండి
మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారండి
మా కుటుంబంలో మా అమ్మీ మా మా అమ్మగారు చెల్లె నేను ముగ్గురం
అవునా అండి మీ అమ్మగారు ఏం చేస్తారండి
మా అమ్మగారు అంత ముందు ఉపాధ్యాయురాలు ఇప్పుడు మాకంటూ ఒక ఉపాధి ఉంది ఉపాధిని చూసుకుంటుంది
మీ చెల్లె గారు
మా చెల్లె ఇప్పుడు నాతో పాటే చదువుకుంటుంది నాకంటే ఒక సంవత్సరం చిన్న నాది ఇప్పుడు నా బీటెక్ ఫైనల్ ఇయర్ అయితే తన సెకండ్ థర్డ్ ఇయర్
అవునా అండి
మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారండి
మా కుటుంబంలో మొత్తం నలుగురం అండి ఆ నేను అమ్మ నాన్న తమ్ముడు అమ్మగారేమో అంగన్వాడీ టీచర్ నాన్నగారేమో ఆ మీ సేవలో అప్లికేషన్స్ అనేది నింపుతారండి తమ్ముడు ఇప్పుడు సేమ్ నేను తనే నేను చదివేది బీటెక్కె తమ్ముడు ఇపుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి
మీరు ఎక్కడ నివసిస్తారండి ఉంటారు
నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటానండి మామమ్మీ వాళ్ళు ఏమో ఖమ్మంలో ఉంటారండి
అంటే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎవలెవరు ఉంటారండి మరి ఇప్పుడు
మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను మా అమ్మమ్మ గారు తాతయ్య గారు తమ్ముడు మా అక్క నేను మా ఇంకొక చెల్లి
మీ తాతగారు ఏం చేస్తారండి
తాత గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి రిటైర్ అయిపోయారు వాళ్ళు అమ్మమ్మ గారేమో హౌస్ వైఫ్ అండి ఇంట్లోనే మాకు వంట వండడం చేసి పెడతది మా చెల్లెమో ఇప్పుడు ఆరుగో తరగతి అండి ఇక్కడ షైన్ స్కూల్ లో చదువుతుందండి ఆ
మీ ఇంట్లో వంట లెవలు జేస్తారండి అంటే మీ కుటుంబంలో వంట లెవలు చాలా బాగా చేస్తారు
మా ఇంట్లో మా తాతగారు అనేది చాలా బాగా చేస్తారండి నిజంగా మ్మ్ మాకు మా అమ్మమ్మ కన్నా మా తాతగారు యేసే వంటకాలు మాకు చాలా ఇష్టం అండి
మీరు మీ కుటుంబంతోటి ఈ మధ్యలో యెడికన్నా యెళ్ళారా అండి అంటే మీ కుటుంబ సభ్యులతోటి మాత్రమే
మాకు మేము ప్రతిసారి యెళ్ళేది మా కుటుంబం సభ్యులతోటి అంటే మేము ఎక్కువ అందరం కలిసే వెళ్తాం ఎవరిది వాళ్ళే చూసుకొ వెళ్ళమండి
అంటే ఎవరెవరు యెళ్ళారంటే మీ
చెప్పండి
మీ కుటుంబ ఇప్పుడు మీ తాతగారు ఉన్నారు గదా మీ తాతగారికి ఎంతమంది పిల్లలు అంటే వాళ్ళకు వాళ్ళకి ఎంతమంది పిల్లలు
మా తాతగారికి
అమ్మ వాళ్ళ సైడ్ అయిన
ఆ మా అమ్మమ్మ వాళ్ళకి ముగ్గురండి మా మమ్మీ పెద్దది మా పిన్ని మా మామయ్య మా మమ్మీకి మేమిద్దరం నేను మా తమ్ముడు మా పిన్నికి ఇద్దరు అమ్మాయిలు ఒకళ్ళేమో ఎనిమిదో తరగతి చదువుతారు ఇంకొకళ్ళేమో ఆరుగో తరగతి చదువుతారు మా బాబాయ్ ఏమో ఎన్సిఎల్ ఫ్యాక్టరీలో సూర్యాపేట్ డిస్టిక్ వాళ్ళది వాళ్ళు అక్కడ ఉంటారు మా మామయ్యకేమో ఇద్దరు కొడుకులు ఒకళ్ళేమో రెండో తరగతి ఇంకొకళ్ళేమో నాలుగో తరగతి మా అత్తయ్య గారేమో ఆ స్కూలో టీచర్ ఉపాధ్యాయులుగా పనిజేస్తారు మా మామ ఏమో మెడికల్ డిస్ట్రిబ్యూటర్ అండి మా నాన్నమ్మ సైడ్ వచ్చేసరికి మా నానమ్మకి మొత్తం నలుగురు ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు మా నాన్నగారు సెకండ్ అంటే మూడో వారు మా మేనత్తకేమో ఇద్దరు అబ్బాయిలు వాళ్ళిద్దరికి ఈ సంవత్సరం అంటే ఒకళ్ళకేమో రెండు వేల ఇరవై మూడులో మా పెద్ద బావ పెళ్ళైంది చిన్న బావకి ఈ సంవత్సరంలో పెళ్ళి అయిపోయిందండి మా పెద్ద నాన్నకి ఇద్దరు కొడుపులు పెద్ద అన్నయ్యకెమో బీటెక్ అయిపోయిందండి చిన్న తమ్ముడేమో తమ్ముడు అంతా ఏజండి ఆ మా డాడీకి మేము ఇద్దరం మా చిన్న బాబాయ్ కెమో ఒక అబ్బాయి ఇప్పుడు ఈ సంవత్సరంలో అనే పదో తరగతి చదివేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ కి వెళ్ళాడు మీది ఉమ్మడి కుటుంబం అండి చిన్న కుటుంబం అండి
మా అమ్మమ్మ వాళ్ళ దిక్కు మా నాన్నమ్మ వాళ్ల దిక్కు ఇద్దరి దిక్కు ఉమ్మడి కుటుంబమే కాన ఎవలీ ఉపాధి లు వాళ్ళు చేసుకోవాలి కాబట్టి ఎక్కడెక్కడ ఉంటాలో అడ ఉంటున్నాంమండి అంటే ఏ అంటే ఆ చిన్న కుటుంబం కిందికి వస్తుంది కానీ అమ్మమ్మ వాళ్ళ దిక్కు మాత్రం అందర ఒక కనే ఉంటాం ఉట్టమండి ఒక మా పిన్ని చిన్న పిన్ని వాళ్ళు మాత్రమే వేరే కడ ఉంటారు మా అమ్మమ్మకు ముగ్గురు మొత్తం నలుగురు నలుగురులో ముగ్గురు అమ్మాయిలు ఒక కొడుకు చిన్నయన ఫస్ట్ మా పెద్దమ్మ పెద్దమ్మ వచ్చేసి పెద్దమ్మకు పెద్దమ్మ వచ్చేసి ఇంట్లో పని చేసుకుంటుంది ఉ ఆ పెద్దమ్మకు బస్సు ఉంది అదే ఆర్టీసీలో తనకి ఇద్దరు కొడుకులు ఒక కొడుకు వచ్చేసి పదో తరగతి ఇంకొకడుకు వచ్చేసి ఇప్పుడు ఆరోవ తరగతి ఆ మా మమ్మీ వచ్చి ఇప్పుడు మామ్మీ రెండోదీ రెండో బిడ్డ మా మమ్మీకు ఏ అంటే మా మమ్మీ ఇంతకుముందు ఉపాధ్యాయు ఉపాధ్యాయురాలిగా చేసింది ఇప్పుడు ఏం చేయట్లేదు మాకంటే ఉపాధి అంటే వేరే బ్రిక్స్ ప్లాంట్ అని చెప్పి ఉంటే అది చూసుకుంటుంది మా మమ్మీ ఇప్పుడు ఇద్దరం మా చెల్లె నేను నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ మా చెల్లె బీటెక్ థర్డ్ ఇయర్ మా పిన్నికి ఇద్దరు ఒక కొడుకు ఒక బిడ్డ బిడ్డ వచ్చేసి ఇప్పుడు టెన్త్ కొడుకు వచ్చేసి ఇప్పుడు ఏడో తరగతి మా బాబాయ్ వచ్చేసి రైల్వే దాంట్లో హాస్టల్స్ ఉంటాయి కదఅండి అందు అవి రన్ చేస్తారు అంటే అవి మేనేజర్ వాటి అన్నిటికీ మేనేజరు మా మామయ్య వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపరు మా అత్తమ్మ కూడా సాఫ్ట్వేర్ డెవలపరు వాళ్ళిద్దరికి మొన్న మొన్న కొడుకు కొట్టారు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ ఇంక మా నానమ్మ వాళ్ల దిక్కు వచ్చే వరకు ముగ్గురు మొత్తం ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ ఉండే బిడ్డ చిన్న అప్పుడే చనిపోయింది మొత్తం ఇప్పుడు ముగ్గురు కొడుకుట్లా ఫస్ట్ మీమాండి స రెండో ఫ్యామిలీ థర్డు మూడో ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటారు ఫస్ట్ మొద మొట్టమొదటి మేము ఉన్నాం కాబట్టి మా మమ్మీ మా తాత మా నానమ్మ వ్యవసాయం చేసుకుంటారు మాది ఇప్పుడు మాకంటూ మేము అది చూసుకుంటాము ఆ మా బాబాయ్ వారికి వచ్చే అంటే మా రెండో బాబాయికి వచ్చేసి ఇద్దరు కొడుకులు మొదటి కొడుకు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు టెన్త్ ఐనా తను కూడా చిన్నది వచ్చేసి ఇప్పుడు ఎనిమిది అండి ఆ మా చిన్నబాబాయి అంటే మా చిన్న బాబాయికి వచ్చేసి ఒక బిడ్డ తను ఇప్పుడు నైన్త్ మా చిన్న పిల్ల వచ్చేసి చిన్న పిన్ను బాబాయ్ ఇద్దరు కలిసి హెటీరో వ్యాక్సిన్ కంపెనీ ఉంది కదా అందులో పనిచేస్తారు లేదంటే ఇక మెడికల్ డిపార్ట్మెంట్లో ఇక అదే అంటే ఏ క్వాలిటి ఏది ఎంతుంది అని చెప్పి కెపాసిటీ చెక్ చేస్తారు మా రెండో పిన్ని కూడా డిస్ట్రిబ్యూటర్ అంటే డిస్ట్రిబ్యూటర్లో అన్ని బాక్సల్ల పెట్టి పంపిణీ చేయడానికి రెడీ చేసేది మా పిన్ని మా బాబాయ్ వచ్చేసి మ నార్మల్ గా ఇగ జనరల్ డిస్ట్రిబ్యూటర్ సామాన్లు ఉంటాయి కదండి షాపులలో ఆ ఆ పని చేస్తారు అంతే అండి
మీ కుటుంబంలో మీకు అత్య అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరండి ఎందుకు
మాకు మా మామయ్య అంటే ఇష్టం ఎందుకు అంటే మా మామయ్య మాకు ఏం చేయాలి ఏంటిది అన్ చెప్పి చిన్నప్పటి నుంచి వెనక నుంచి మమ్మల్ని ముందుక్ నడిపిస్తున్నారు కాబట్టి మా మావ అంటే చాలా ఇష్టం ముందు ముందు ఏం చేయాలన్నది కూడా మా మామగారే చెప్పిన దాన్ని బట్టే మేము చేస్తము నాకు ఇప్పుడు ఈ బీటెక్ జేయమన్నా కూడా మా మామయ్యే ఇంటర్ మా మామయ్యే చేపించారు ఇప్పుడు ముందు ముందు వచ్చే ఉద్యోగాలకు కూడా ఏ ఉద్యోగం చేత్తే ఎంతొస్తుంది ఏది మంచిది అని చెప్పి చెప్పేది కూడా మా మామయ్యే తను నాకు సహాయం చేస్తది నేను తనకు సహాయం చేస్త అలా ఒకళ్లకు ఒకల్లు సహాయం చేసుకుంటాం కాబట్టి తనంటే చాలా ఇష్టం అండి నాకు తను ఎక్కడికి వెళ్ళిన కూడా ఫస్ట్ అంటే మొత్తం మొదట గుర్తుకొచ్చేది పిలిచేది మాత్రం నన్నే అండి అంటే నా పెద్ద దూరం దూరం వెళ్ళే వాటికి వెళ్ళినప్పటికి వెళ్ళేటప్పటికి ఫస్ట్ తీసుకు వెళ్ళేది నన్ను మాత్రమే మీకు మీ ఇంట్లో ఎవరంటే ఇస్టమండి మరి
నాకు మా తాత్యయ గారు అంటే చాలా ఇష్టం అండి నన్ను చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు కన్నా మా తాతయ్య గారు చాలా బాగ పెంచారు గౌర్భంగంగా పెంచారు ఏది కావాలంటే అది కొనిస్తారు నాకు ఇది అది అని మా తాతయ్య గారు కాడ పైసలు ఉన్నా లేకున్నా నాకు అది కావాలంటే కనిస్తస్తారు ఇంత చిన్న దెబ్బతాకిన మ తాత గారు తాట్టుకోలేరు ఆయన ఏడ్ చేస్తారు ఆయనకి నేను అన్ టే అంత ఇష్టం ఎవరమన్న ఆయన ఊరుకోడు మళ్ళా రివర్స్ గా వాళ్ళనే తిడతాడు గాని నన్నొక మాట నేను తప్పు చేసినా నాకు సర్ది చెప్తాడు గానీ తిట్టాడు
ధన్యవాదాలండి
ధన్యవాదాలండి
ఉంటున్నా